లోన్ అండి
నమస్కారం అండి చెప్పండి
ఏం చేస్తున్నారు అండి తిన్నారా
ఆ మంచిల్లు తాగుతానికి ఎళ్ళినండి
అవునండి ఏం కాదండి
చెప్పండి
ఏం కావాలి అండి మీ ఆ వినిపిస్తుందండి చెప్పండి
విన్పిస్తుందండి వినిపిస్తుంది ఏం విశేషి మే వీ వీళ్ళ దగ్గర ఏం విశేషాలు లేవ్వండి చెప్పండి మీతో మీతో మాట్లాడుతంటే సమయం మీ తో మాట్లాడతంటే మాకు సమయమే తెలియట్లేదండి
అవునా అండి నాగ్గూడా అలానే అనిపిస్తుంది మీ పిల్లలు ఏటెళ్ళారన్ డి పిల్లలున్నారా మీకు
ఉన్నారండి మా పిల్లలు స్కూల్ కెళ్ళారండి
అవునా పెద్దోళ్ళొచ్చిందన్నారండి
బాపు తర్డ్ క్లాస్ చదువుతున్నాడండి పా పా బాపు మూడో తరగతి చదువుతుండు పాప ఒకటో తరతి జవుతుందండి ఎల్లారు స్కూల్ కి పొద్దున్న పొద్దున్నే పోయిర్రండి మీ మీ ఏం చేస్తున్నారండి ఆ చెప్పండి అద్దం గావట్లేదండి మీ వాయిస్ ఆ వాళ్ళ చేతి ఎంతో తింటారు ఫస్ట్ క్లాస్ కొచ్చినాక దేం తినరా అండి
ఊ అంటే యూ కే జీ ఎల్ కే జీ తర్వాతకి నాన్సన్ తర్వాతకి ఫస్ట్ క్లాస్
ఫస్ట్ ఆ మొదటి మొదటిగనే నార్సరి తరువాత ఎల్ కేె జి తరువాత యూ కే జీ తర్వాత ఫస్ట్ క్లాసు
వాడిని తిస్కొపొయ్యేది అంగన్వాడీ లో ఏసేది అంగన్వాడీ తరవాతకి ఒకటో క్లా సిస్
అప్పుడు మా అప్పుడు మా అప్పుడు ఉన్నాయండి చిన్నొక్కటి అని ఉండేదండి ఒక చిన్నొక్కటి శిశువు తిరగతి అలా ఉండేది గద అండి మా మాకు ఉన్నది అప్పుడు
అవునా నాకేం గుర్తుకులెవ్వండి
మీకు గుర్తుకులేవ్వా అండి
ఊహూ గుర్తుకు లేవ్
అవునా మా అప్పుడైతే మాకున్నయి నాకు గుర్తున్ నాకు గుర్తుకుందండి నాకైతే నేనైతే ఫస్ట్ నా శిశువు దరి చదివినా చిన్నొక్కటి అని చిన్నొక్కటి చదివినా
ఊహూ
ఉండే అండి అవి
ఊహూ మీరు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అండి ఫైటింగ్ లా లేకుంటే లవ్ సినిమాలా
లవ్ సినిమాలదే లవ్ సినిమాలే ఇష్టమండి అవిష్ అన్నీ ఇష్టం ఉండాలి ఆ ఏయి అయినా పర్లేదు నాకు నచ్చాలి చూడ్డానికి
ఆ రాజు వెడ్స్ రమ్మై షూషిల్లా అండి
ఆ మూవీ చూడలేదండి మీరు చూశారా
అయ్యో ఎంత బాగుంటది ఆ సీన్ ఎందుక్ చూల్లేదండి మీరు నేను చె కానీ ఇనండి సినిమా స్టోరీ మస్తు ఉంటది ఎట్లంటే మస్తు ఉంటదండి అది మీ చుట్టుపక్కల లనె దీషిండు మోబా దగ్గరె దీ షిండ ఆ సినిమా
మా ఇబాబ లో తీశారంండి లేద అళ్ల వాళ్లబాగ దగ్గర కాని ఇదుల పుష్పల దగ్గర షూటింగ్ కూడ చేసారంండి చూశాను
ఆ మస్త్ అంటే మస్తుంటదండి సినిమా ముందుదిల్లేదండి మీ చెప్తున్నా చూడండి ఖచ్చితంగా
వింటాను చె చెప్పండి చెప్పండి మీను ఆ మీ నోటి ద్వారా వినాలని కూడా ఉందండి మాకు
అయితే ఏంటిదంటే ఫస్ట్ ఒక హీరోయిన్ హీరో ఉంటుారండి హీరోయిన్ వాళ్ళ ఊర్లలోనె హీరో కూడ వాళ్ళ ఊర్లోనే ఉంటుారు ఇద్దరు దూరం అంటే చుట్టాలు ఏం కాదు ఒక్క ఊర్లోనే ఉంటరు గాని చుట్టాలు కాదు చుట్టాలు ఏం కాదు ఒక ఊర్లో ఉ వాళ్ళు వేరే వీళ్లు వేరే వాళ్ళు వేరే దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వేరే ఆ కులాలు వేరే మళ్ళీ ఎట్లుంటదంటే మొదట్లోనే కథ మొదట్లోనే ఏముంటదని అంటే ఆయన బ్యాండ్ కొడతాడండి అబ్బాయి అబ్బాయి చదువుకోడు బ్యాండ్ కొడతాడు వేరే వేరే పనులు చేసుకుంటాడు రాజు అండి అ పేరు ఆయన పేరు నిజం బయటక్ ఇది నిజ జీవితమైన కథ బయట ఆయన పేరు రాజునె ఆ హీరోయిన్ పేరు రాంబాయి బయట కూడ అయితే ఏమైతంది వాళ్ళిద్దరుూ మంచి అమ్మాయి మంచి చదుకుంటది మంచి అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి అ పద్ధతి గల అమ్మాయి వాళ్ళ నాన్నకు కాలు కుంటి కాలు ఉంటదండి ఆయన గవర్నమెంట్ ఆ ఓట్టి కాలు ఉంటది ఆయన గవర్నమెంట్ లో కాంపౌండర్ చేస్తాడండి హాస్పిటల్ ల ఐతే ఇక వాళ్ళ నాన్నకి ఉంటది అంటే నా కూతుర్ని గవర్నమెంట్ జాబ్ ఒడికె ఇయాల
అంటే వాళ్ళ నాన్నకు జాబ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబు వచ్చే అళ్లుని కూడ గవర్నమెంట్ జాబ్ కావాలనే ఉంటదండి
జాబా అయినయితే ఇయ్యాలని ఉంటది అయితే ఏమవుతుందింే ఏ రాంబాయి కూడా ఆయన మొదట్లో ప్రేమించేదండి ఆయన ఎమ్మడ పడతాడు ఇట్లా ఆమెంట ఇష్టమని ఎమ్మడ పడతాడు అయితే ఆ అమ్మాయి ఒప్పుకోదు మోదట్లా కి ఆయన గు మ వాళ్ళ స్నేహితురాలుు మంచిగ చెప్తది అసలు వాడు మంచిోడే అట్ల ఎవ్వరు లేడు నేను అంటున్నారు అనని అంటది అంటే సరే అని అ అనుకుంటది అది ఎక్కువ మాట్లాడదు కాకుంటే ఆ ఆయన పేరు మీద ఆయన బ్యాండ్ పేరు మీద రాంబాయి అని రాసుకుంటాడు అయన రాంబయ్యని రాసుకునేసరికి హీరో రాసుకుంటాడు ఆ రాంబాయి అని రాజకు కుంటాడు హీరో రాసుకునే సరికి అ వచ్చి రాజు నా పేరు ద డుపె డప్ మీద నా పేరు ఎందుకు రాసుకున్నావు్ నువ్వు మీ డప్పు మీద అని అంటది ఇది తుడపను అని ఆయన అంటడు
ఈన వచ్చి అడుగు తద
ఆ హీరోయిన్ వచ్చి అడుగుతది ఆయనను అయితే అప్పుడు ఏమంట అయన నేను తూర్పను నను ఎ దూ నువ్వు అంటే నాకు ఇష్టం నేను అందుకే రాత్సున్నా అని అంటాడు ఊకా గవన్ని మాట్లాడకు రాజు నాక్ గ అన్నీ నచ్చవు చెప్తున్నా డప్పు మీద తుడిపేస్తావ తుడిపోయేవ అని అంటది నేన్ తుడ్డానంటాడు తోడ్పకుం తుడ్పడు తుడ్పకుంటె పో నువ్ ఏన్నన్నా కావన్నా అన్నా అని పోతుంది తర్వాతికి ఏమయితుంది అంటే ఇక అట్ల అట్లే ఆ వె కూడ ఇష్టపడుతుంది ఆయనకు ఏదో విధంగా ఆ హీరోయిన్ హీరోయిన్ ఇష్టపడుతుంది హీరో ని జేషి
అవునండి హా
గురికి ఇక వాళ్ళిద్దరుూ ప్రేమించుకుంటారు ఇక అంటే వినాయకుడి చెంద అని అడుగుతానికి వస్తాడు వినాకుడికి చెందా అడుగుతానికి స్తర్ హీరో వాళ్ళు హీరో వాళ్ళ నాన్నకి రైడు వాళ్ళు ఆ హీరో హీరో వస్తడు
ఎవరింటికి వస్తాడు
హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ హీరో వాళ్ళ నాన్న కి హీరోయిన్ వాళ్ళ నాన్నకి అస్సల్ పడదు
అయ్యో ఎందుకండి
ఆ హీరో వాళ్ళ నాన్నకి హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఫస్ట్ నుండే పడదు ఆ లెక్కనె ఇస్తాను ఉమ్ అయితే అస్సలు పడదు పడకుంటే ఏమైతదంటే ఇగా ఊకే దేనికను ఒకదానికి గొడవ పెట్టుకుంటా ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగా అసల్ మంచోడు కాదు ఊకె అందరితోటి గొడవలు పెట్టి కుంటా ఉంటాడు. ఊళ్లె ఆయన యిగో ఇష్ట్ర కొంచం బాగ సైకో లెక్క
ఓ అమ్మో ఎట్ల ఇట్లా కూడా ఉంటారు వాల్ల నాన్న
ఆ అమ్మాయిని భాగు అయితే ఇక ఏమైతుందింటే ఇక అమ్మాయిని బాగా పద్ద్దతిగా ఉండాలని ఉ తుడు వాళ్ళ నాన్నకు అసలు పంపడు పంపబయేసరికి ఏమయితదం టే ఇ గ ఊళ్ళ అందరికీ తెలిదు అంటే ఏమైతే దంటే సడన్ గా వీళ్ళు మాట్లాడుకుంటా అంటే ఊర్లోళ్ళు చూసి వాళ్ళ నాన్నకు చెప్తారు వాళ్ళ నాన్న చెప్తారు ఇట్ల రా రాజగారితో తిరుగుతాంది నీ బిడ్డానికి చెప్పేసరికి వాళ్ళ నాన్నకి బాగా కోపం వస్తుంది ఆ ఈడు హీరో హీరో హీరో తిరుగుతున్నని ఊళ్ళోళ్ళు చెప్తారు
ఊళ్ళో వాళ్ళు వాళ్ళ నాన్నగ నాన్న కి చెప్తా ఉంటారండి
వాల్ నాన్నని చెప్తారు అయితే హీరో మధ్య వచ్చి వాళ్ళ నాన్న తెలిసి ఎటు బయటికి రానియాడు ఇంట్లో నుండి బయటికి రానియపోయేసరికి హీరోయిన్ ఇంట్లో ఉంటే హీరోయిన్ వచ్చి కొడతాడు ఫోన్ చేసినా ఎత్తదు హీరో కొడ్తడు ఫోన్ చేసిన ఎత్తడు ఆ పో అయితే ఇనను నేను చెప్తా ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఎత్తదామె ఎత్తపోయేసరికి నువ్వు ఏం చేద్దామనుకుంటా వే నువ్వు ఏమనుకుంటాన్నావే నువ్వు అట్ల ఎందుకు చేస్తున్నావే ఫోన్ ఎందుకు ఎత్తట్లేవే నువ్వు అసల్ ఏం చేద్దాం అనుకుంటున్నావ్ నన్ను ఆ ఎందుకు ఇట్లు తయారయినవా అని కోపం వచ్చి కొడతాడు ఇక ఆమెని కొట్టేసరికి బోలో కట్టే తోటి కొడుతాడు చిన్న కట్టె తీసుకొచ్చి కొడుతాడు ఆ కోట్టకు రాజు కొట్టకు రాజు అని ఆమె అంటది
అయ్యో ఆ
అయినా కొడుతడు నువ్వు లేకుండా నేను చచ్చిపోత చేప్తున్న న్న నువ్ ముందే చెప్తున్నా నీకు నువ్వు ఏదన్నా చేసుకున్నావనుకో బాగుండదని చ్ కొట్టటి వెళ్ళిపోతాడు ఇగ వాళ్ళ నాన్న రాగానే ఇగ ఇంటి పక్కన వాళ్ళు అందరు చెప్తారు ఇగ ఇట్లా మీరు బిడ్డను రాజు గడు వచ్చి కొట్టిండు అట్లా ఇట్లా అని ఇగ లేని పోని అన్ని చెప్తా ఉంటారు
ఒకరన్ ఒకటికి రెం ఒకటికి రెండు చెప్తా ఉన్నారానుక్
ఆ ఇగ చెప్తే ఏమైత దాన్ తె ఇగ వాళ్ళ అమ్మా ఏంటిది ఆమ్ అ ళ్ళున్న కదా ఏంటిది ఊరుోళ్ళు అందరూ చెప్పేసరికి వాళ్ళు నాన్న ఇరవై వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ పోయి రాజు హీరో వాళ్ళ రాజు వాళ్ళ అమ్మ నాన్నను తిడుతా ఉంట్రు నా బిడ్డను ఎందుకు కొడుతావ్ రా నువ్ అనిి ఆ నువ్ ఎట్లుంటది ఇగ ఊళ్లే ముచ్చట
ప్పే కదా మరి అమ్మయిని కోడ్
ఆ నువ్వ ఎవనివి రా నా బిడ్డని కొడుతానికి నీకేం అవసరం రా నా బిడ్డని కొడుతానికి కనిగ వాళ్ళ అమ్మ తీడుతా ఉంటది ఇగ ఆయనని తీడుతా ఉండేసరి ఇగ వాళ్ళ వాళ్ళ అమ్మను కొడుతాడు ఇగ వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ అమ్మను కొడుతాడు నువ్వు చేయబట్టే అది అట్లా తయారైందే నువ్వు చేయబట్టే ఇట్లా తయారైందే అని వాళ్ళ అమ్మనుకొడుతాడు నువ్వు నన్నేందుకు కొడుతనవ్ నీ నీకేమైందని ఇగ వాళ్ళ అమ్మ తిడుతది ఆయనను ఇగ అంత అయిత ఉం తది ఇగ వాళ్ళ నానేమో దాన్ని బయటికి హీరోయిన్ ని బయటికి రానియడు హీరో వాళ్ళ ఏమో హీరోనే ఏమో ఉండలేక ఏడుస్తాడు చాలా సంబంధాలు తీసుకొస్తా ఉంటాడు వచ్చిన సంబంధాలన్న చెడగొడుతాడు వచ్చిన సంబంధం వళ్ళతోటి డైరెక్ట్ చెప్తాడు అంబాయి నా పెళ్లం ఆమె అంటే నాకు ఇష్టం ఆమె నా పెల్లం వాడ్ కా న బిడ్ బిడ్డను కూడా చంపేసిండు కాడుపుల ఉన్న బిడ్డన్ కూడా చంపేసిం వాడు అని చెప్తాడు ఇగ వచ్చిన వాళ్ళు అందరికి నీకు ఈ పిల్ల కాక్ కాకుంటే ఆ హిరో అంటడు నీకు ఈ పిల్ల కాకుంటే ఇంకో పిల్ల దొరుకుతదన్న చేసుకోడాానికి నేను ఆ పిల్లని తప్ప ఎవ్వల్ని చేసుకోన్నా నేను బతుకున్న రోజులు ఆమేనే చేసుకుంటా చేసుకుంటే చేస్
హీరోగాడు హీరోగాడు వచ్చిన వాళ్ళతో హిరోగాడు వచ్చిన వాళ్ళ అందరితో చెప్తా ఉంటాడ ఇట్లా అని
ఆ సంబంధం వచ్చిన వాళ్ళు అందరితోటి చెప్తా ఉంటాడు అయితే ఇగ ఏమైతదంటే ఆ ఏమైతదంటే ఇగ హీరోయిన్ హీరో వాళ్ళ నాన హీరోయిన్ వాళ్ళ ఈ చనిపోతానికి అంత దగ్గరకి అయితారు వాళ్ళు అంటే ఎంత ప్రాణమైన ఇచ్చే అంత ఉంటారు అంత ప్రేమించుకుంటారు ఆ అంత ప్రేమించుకుంటారు అయితే ఏమైతదంటే ఇగ హీరోయిన్ వల్ల నానా ఇగ లాస్ట్ కెట్నో ఒప్పుకుంటాడు ఇగ ఊళ్ళలో రంటే ఒప్పుకునే సరికి ఇగ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ పుల పండ్ల లెక్క చేస్తారు చేసేసరికి ఇగ ఈ హీరో ఆ చేస్తారు ఆ ఒప్పుకుంటాడు వాళ్ళు నాన్న ఒప్పుకుంటాడు లాస్ట్ కు ఒప్పుకొని ఇగ పూల పండ్ల లెక్క చేస్తాడు ఆమెకు అయి చేషే సరు కి ఏమైతుదంటే ఇక వాళ్ళు స్నేహితులదరూ నవ్వుతరు రాజుగాడే గెలిచిండు రాజుగాడే గెలిచిండు లాస్ట్ రాజు గాడే గెలిచిండని నవ్వుతడు నవ్వేసరికి ఇగ వాళ్ళ నాన్నకి ఏలు లు చేసినట్టు అనిపిస్తే వాళ్ళ పాప ఇట్ల పడుకుంటది వాళ్ళ బిడ్డ పడుకొని బెడ్ మీద పడుకుంటుది ఏమైంది బిడ్డ అట్లున్నావ్ అని అంటే ఏం లేదు నాన్న ఉత్తిగనే పడుకున్నా అని అంటే ఏదో జరం వచ్చినట్టున్నది నీకు సూది ఎత్త పట్టు అని సూది తెచ్చి ఎత్తడు కనీ ఆ ఆ ఆ ఏత్తడు ఆ సూది ఏం సూది అంటే ఆ సూదే సుదా అంటే ఏడ్చు సూది
అయ్జో సరే ఉంటానా మరి
ఆ సరే సరే మర్చిపోయిను